అమ్మంటేమంట్రు అన్ని నా నేనేమంటనంటే మిషిన్ కాదు కాని మగ్గం వర్క్ ఏయడం నేర్చుకుంటే బెట్ టరు కదా అని
నేను కూడా మొన్న వచ్చినప్పుడు అదే చెప్పినా అసలు అంటే మగ్గం వర్కు కూడా ప్చ్ ఇప్పుడు మిషన్ కూడా నేర్చుకోరోజు ఎందుకంటే మగ్గం వర్కు వేరే వాళ్ళతోటి ఏపి వాళ్ళకు కూడా పై ప్రాఫిట్ బానే ఉంది మగ్గం వర్క్ వేసిన వాళ్ళకి కూడా ఆహాఫ్ రేట్ వస్తది లేగాని
హాఫ్ ఏంది రా ఎక్కువనే వస్ నువ్వు పెద్ద పెద్ద డిజైన్లు ఏం నేర్చు కోకు సింపుల్ సింపుల్ యా పూసలు కుట్టడం అయినా నేర్చు కుంటే
అవునా ఇవి నేర్చుకోవాలి నేను కూడ మిషన్ పర్ఫెక్ట్ గా నేర్చుకుని మగ్ం వర్క్ నేర్చుకోల నేర్చుకో ఆ మిషిన్ పెట్టించుకున్నా
కంప్యూటర్ వర్క్ మిషిన్ కొనుక్కుంటే ఆ కంప్యూటర్ వర్క్ వయడం నేర్చుకోవచ్చురా దాని ప్రాసెస్ నేర్చుకో కోవాలంతే ఏమైనా దారాలు పెట్టడం దారాలు కలర్స్ సెట్ చేసుకోవడము అది నేర్పిస్త తరు
ఇప్పుడు దాన్ మహైన ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా గు నేర్చుకున్నాం అనుకో చాలా మంది మన ఊర్ళ్ళందర ఇక వేరే ఊరిక వెళ్ళకుండా ఆ మో మన దగ్గరికి వస్తారు ఇప్పుడు ఊర్లో కూడా మగ్గం వర్కసే వాళ్ళు ఎవ్వరు లేరు
ఏ కంప్యూటర్ మిషన్ పోనాలని ఎన్ని రోజుల నుంచి చుస్తాను కొన అలది
మనన్నని ఏను మామోదు నౌక మ ద్గర బ్లౌజ్ డిజైన్ పెట్ పట్టిస్తే మేము ఒక డిజైన్ పెట్ చెప్తా ఒక డిజైన్ కొట్టింది
ఎ అల్గి ఏన్ కాబోడ్రయ కడగల్
ఆ
సూచనా అవిట్లా బోల్డ్గా రావాలి అవి షార్ప్ ఎగా విచ్చింది
ఆ మళ్ళా షార్క్ల పెట్టడా పెట్టడు కొన్ని అదిన్ని ఆ షార్క్ పండ్లు ఉంటాయి చూసినావా పెద్ద పెద్ద చాప అట్లా పెట్ టిన్ని నోయి అసలు ఏం కుట్టుడు కుట్టింద ఏమో మళ్ళా అదంట రెండొందలంట
లైనింగ్ ఎవరిది
లైనింగ్ మనదే అనుకుంట
లైనింగ్ మనదే రెండొందలా
అవును
తో ఉర్లనే లైనింగ్ వాడలేది రెండు వందల కుడతుది
వు లైనింగ్ ఇచ్చినాం మనదే లైనింగ్ అనేయిది అనట్ున్నా
లైనింగలు కొన్నారు లైనింగ్ మనదే కా మరిీ నీది ఏడ కుట్టించినావు
ఒక్క దగ్గరనే కొట్టిచ్చినాను నేను మా వదిన
నీది కూడా అట్లనే కుట్టిందా
నాది కూడా అట్లానే కుట్టింది ఇంకా నాది ఇంకా షార్ప్ గుుట్టింది
షెడ గొట్టిందా ఇంకో పీస్ ఇకది అదే ఇంకో మీటర్ తీసుకొని మళ్ళీ కుట్టించుకో దానికి ఇట్లా నువ్వు చెప్పినావు కాదు నార్మల్ హ్యాండ్స్ మీద ఇట్లా బుటా హ్యాండ్స్ లాగా రావాలని
పంపించిన ఫోటో
దానికి సెట్ కాదా క్లాత్ కి
ఆ ఆ క్లాత్ కి సెట్ కదని చెప్పింది అప్పుడే
సిల్క్ మొత్తం సిల్క్ అయితే బాగుంటది
అదే అందుకే సెట్ గాదు అంటేనే మళ్ళా సేమ్ ఇప్పుడు మా వొదిన డిజైన్ ఉందా చూసినా్ వోదిన బ్లౌజ్ సేమ్ అదే అంటే ఇద్దరం అంటే ఫస్ట్ నేను గిట్ల కుట్టి కుకున్నాను కూడా అడి అది నేను కూడా అట్నే గుట్టించుకుంటాను అన్నది సర అయితే ఇక మరి ఇద్దరం గుట్టించుకుందామ అంటే కుట్టించిన ఇద్దరిది అట్లనే కుట్టింది
శడ గొట్టిందా ఆమె మంచిినీ కుట్టింది మళ్ళా మొన్న మీ అక్కది
అవునా ఆ కొన్ని అంటే మరి డిజైన్ బట్టి కొన్ని డిజైన్స్ వస్తలే కావచ్చు ఈ డిజైన్ ఇట్లా చాలా మంది మంచిగానే కుట్టిండ్లు అంటున్నారు రోడ్డు మీద
చాలా మంది మంచిదే కుట్టిందిరా మరి దానికి డిజైన్ కుట్ట రాలేదేమోగాని
కాదు వాళ్ళు మిమ్మ వాళ్ళు ఏ డిజైన్ కుట్టించుకున్నారో ఈ టైప్ డిజైన్ ఆమెకు రానట్టుంది కట్టు వర్క్ లో
రాలేదు కావచ్చు కానీ బాగుంటదిా డిజైన్ నీట్ గుడితే
ఆ నీట్ గా గుడితే బాగుంటది అ డిజైన్ సాండ్రోళ్ళ నుంచి కుట్టించుకుదాం అనుకున్నా దానికి ఎట్లాగ బాగుంటది కదా సింపుల్గా వస్తుంది కదా బ్లౌజు
కానీ ఇట్లాంటి వాటి మీద కంటే ఆ డిజైను పట్టు వాటి మీదకి బాగా కనపడుతుంది అయి
అదే లేగానీ
లా తేటు క అదిలా కదా ఒక్క కన్నె ఉంటది
నెక్స్ట్ టైమ్ అన్నా వేరే దగ్గర ఇచ్చి మంచిగా గుట్ంచుకోవాలి
నిమ్ పెళ్ళిలో కట్కున్నా చూసినవా చీరా
ఆ అవును
ఆ అట్లాంటి దానికి అయితే బాగుంటది నువ్వు ఫస్ట్ పంపి
ఆ నేను కూడా అట్లా అయితే గ్రీన్ కలర్ అదే ప్లయిన్ అనట్లేదు అనుకున్నా డాట్స్ వచ్చినాయని నే ఏం అనుకోలేదు
ప్లెయిన్ గ్రీన్ కాదు ప్లయిన్ కూడా ఉంది ప్లెయిన్ తీసుకోమంటే ఉన్నది మొన్ననే తీసుకున్నా
ఆ అసలు గ్రీనే తీసుకోకుండా వేరేది తీసుకుంటే బాగుండు వాళ్ళు
నేను ఏమన్నా అంటే అందులో పింక్ ఉంది గ్రీన్ ఉంది కొంచెం లైట్ వాయిలెట్ ఉంది పర్పుల్ ఉంది పర్పుల్ తీసుకో పర్పుల్ తీసుకో అన్నా అన్ని అదున్నది ఇదున్నది అని చెప్తాంది మీ వదిన అదే ప నువ్వు ఏదైనా తీసుకోని నేను అన్నా
ఆ గ్రీన్ ఇప్పటికే నాకు అంటే అంతకు ముందు ప్రదానం చీర అది ప్రదానం చీర కాదు కాని అమ్మమ్మ వాళ్ళు పెట్టిర్రు
అదే శివాన్ పెల్లికి కట్టుకున్నావుగా
పెంకి పెళ్లికా అలా ఏదది ప ప్రధానం చీరగానే వేరే చీర మా అమ్మ వాళ్ళు గొన్నారు
ఆ చూసినా నేను అది లైట్ గ్రీన్ కదా
ఆ గ్రీన్ అట్లనే ఉంది నేను బోనం బతుకమ్మకి కట్టుకున్నా
ఆ చూసిన చూసిన
ఇట్లనే ఉంది ఇంకో గ్రీన్ ఇట్లనే ఉంది మళ్ళ మొన్న రీసెంట్ గా నేను ఒకటి ఫ్యాన్సీ శారీ తీసుకున్నా మా అన్న ఇర మూడి అప్పుడు కట్టుకున్నది
అ అది కూడ గ్రీనెనా
అది గూడ గ్రీనే అయింది దగ్గర దగ్గరనే అయింది ఇక గ్రీన్ వద్దను అనుకున్నా మళ్ళ గ్రీనే కొన్నరు వేరే కలర్ అన్ మళ్ళ అమ్మ కోసేపు ఆలోచించి అరే ఇది అది సేమే కావచ్చు నువ్వు ఈ అమ్మ దగ్గర ఉంది ఒకటి వైలెట్ కలర్ది వైలెటా పర్పుల్ లో ఉంది ఇది నువ్వు తీసుకో నేను వేరేది తీసుకుంట నేను అది తీసుకుంటా తీ అన్నది
మళ్ళ మీరు వేములవాడ పోయినప్పుడు కట్టుకున్నది కూడ
ఆ అదే
ఎన్ని తీసుకుంటారు గ్రీన్ లు
అన్ని అవ్వే అయితున్నది నేను వేరేట్వి ట్రై చేయాల్న
అయినా ఎవరిది వాళ్ళ ఇస్ షాపింగ్ చేస్తరే నచ్చుతది మల్ల ఏ కలర్ ఉంది ఏ కలర్ లేదు అనేది ఎవరిది వాళ్ళకైతేనే తెలుత్తది
ఆ ఇదిం కలర్లంట చెప్ చెప్పగలుగుత గానీ ఇక సెలక్షన్స్ కొంచెం ఇక వాళ్ళు ఎట్లా ఉన్నా వాళ్ళిద్దరే చేస్తది ఏది ఏది కొన్నా వాళ్ళిద్దరు ఎట్లాగో వంకలు పెడతరు నేను కొంటే
ఏమిటి కి వంకలు పెట్టేది
అప్పుడు కట్టుకున్న రెడ్ కలర్ శారీ ఒకటి ఇట్లా ప్లెయిన్ లో చూసినావా మొన్న కొండ కట్టుకపోయినప్పుడు కూడా కట్టుకున్నా నేను
రెడ్ ప్లెయినా
ఆ
చూడ్లేదురా
నేను ఫోటో సెండ్ చేస్తలే అది నాకే నేనే కొనుక్కున్నా నాకు బా నచ్చింది
చూళ్ళే నేను కాకపోతే నేను చూసింది క
ఆ ఉంటయ్ మా వొదిన దాంట్లో కూడా ఉంటాయ్ కొండ పంపియాలలే అయినా ఫోన్ లోనే లేవు ఇంకా
నేను దీసుకున్నా మొన్న ఒకటి గ్రీన్ అండ్ పింక్ లైట్ గ్రీన్ దాన్ పింక్ కలర్ ఫ్లవర్స్ వొత్తాయ్ నాకు లేదు లైట్ క్రీమ్
లేదా ఎంత వడ్డది త్రీ హండ్రెడ్ ఏనా
ట్వంటీ ఫైవ్ హండ్రెడ్
ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఆహా
హ్మ్ పట్టు చీర ఆ పట్టు చీర
ఇప్పుడేం స్పెషల్ ఉంది మరి
ఏన్లేదు ఊర్ కేనే దీసుకున్నా మా అన్న ఏమన్నాడు అంటే నేను చాలా రోజుల నుంచి మా అన్నయ్యను అన్నా ఆ డ్రెస్స్ గొని అన్నా డ్రస్ గొని అన్నా డ్రస్ గొని అంటే షాప్ బో డబ్బులు కొడతా చీర కొనుక్కో అని అన్నాడు నేను బొయినా నేను బొయిన కొద్దిసేపడకి వొచ్చిండు అన్ని జూసిండు చూసినంక ఇది బాగుంది ఇది తీసుకో అన్నట్ బిల్ కట్టిండు నాకు ఫస్ట్ నచ్చలే షాప్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఇగ బిల్ కట్టిండు వచ్చినంక ఇంటికొచ్చినంక చూసిన చూ తెగ బానే ఉంది
ఏ అట్లా కట్ ఉంటాది అయిపోతే
కట్టుకోన్ జూస్నా మ చిగనే ఉంది మళ్ళా మీ అన్నకి నచ్చింది అది బాగుంది అని అన్నాడు
అయ్పై బ్లౌజ్ కుట్టించుకున్నా మరి
లేదు కొట్టిపీచ్చుకోవాలి కొట్టిపీచ్చుకో వాలి వర్క్ వేపిచుకోవాలి. ఇప్పుడు ఏం ఫంక్షన్ లేదు కదా కుట్టిపిచ్చుకుంటే ఎట్లా ఉన్నాయ్ కదా అని దేనికో ఒకదానికి గడతాం అదేదో ఏదనా పండగ కన్నా దేనికన్నా కుట్టించుకుంటే అయిపోత్
అయ్యా ఇప్పుడు మళ్ల కుట్టించుకున్నా నిజంగా దేనికోక దాని
కాకపోతే వర్క్ ఇప్పుడే వేపించుకోవాలే పండగలు అప్పుడు కాదు
అవును అప్పుడు రేట్లు బాగా పెంచుతురు
ఆ ఇప్పుడు ఏ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అనే ఏపిత్తలేను
మగ్గం వర్క్ ఏపించుకుందాం అనుకుంటున్నా
ఆ మగ్గ మ్ వర్క్ చేపిస్ కున్నా అనుకుంటన్నా నాకే కంప్యూటర్ వరకుేసుకోకుద్దుది అది ఇప్పుడు పెళ్ళిళ్ళా సీజన్ కదా సమ్మర్ ఈ ఏ మార్చ్ ఏప్రిల్ మే అంత పెళ్ళిళ సీజన్ కదా
అవునవును ప వెళ్లిింది సీజన్ ఉ చాలా మా ఈ రోజు మా ఫ్రెండ్ మ్యారేజ్ కూడా ఉండే
ఇదియిపోతే కొంచెం కాస్ట్ తగ్గుతది ఈ పెళ్ళిళ సీజన్ అని ఫుల్ రేట్ పెడుతుంది తడువాడు
ఏ అంతే ఉంటదన్న
నేను మా అక్క పెళ్లిి కట్టుకున్న ఒకటి వాయలెట్ కలర్ది దానికి ఫోర్ హండ్రెడ్ ఏ మ ఆ వర్క్ క తన వర్క్ మస్తుంటుంది అది
వయిట్ ఎక్కువననిది మరీ రేటు ఎక్కువ పెట్టాలి అప్పుడు బాగుంటది లేదంటే రేటు తక్కువ పెట్టినే బాగుంటాయి కానీ ఏటు కాకుంటే రెండు వేల ఐదు వందలు అటు పెట్టి ఇటు పెట్టితే అంత వాళ్ళు వేస్ట్ వేస్ట్ చేసి ఇస్తారు
వష్ వేష్ట్ స్తారు అయినా కూడా మొత్తం పూజలతోోటి వేసుకుంటే ఏమంతా బాగా గనపడదు ఏదో పూసలు అతకేసుకున్నట్టు అనిపిస్తది
అవును మరీ ఎక్ పని నిజంగా మరీ హవి
ఈ చేతుల నిండా ఇనక గల్ళ నిం నా ఏవి ఇచుకోదు చేతులకు కూడా ఏమైనా అంచు దగ్గర ఒక ఇంచు మళ్ళా గల్ల మళ్ళ అక్కడక్కడ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకుంటే ఆ బ్లౌజ్ క్లాత్ అనేది కనపడుతుంది నీ చీరల బ్లౌజ్ మ్యాచ్ అవుతుది చూడటానికి మంచి కనపడుతుది ఆ పూసలు వేసుకుంటే మొత్తం రంగు రంగులు జిగెల్ జిగెల్ అంటది
ఏ అదనా డిజైన్స్ చూసుకోవాలిదన్న మంచిగా చూసి ఎయించుకోవాలి నేను కూడా రెండు మూడు చీరలు ఉన్నాయి నావి కూడా
బ్లౌజూ కుట్టించుకున్న తర్వాత పూసలు తీసుకొని మనమే మంచి కొ డిజైన్లు కుట్టుకోవచ్చు త్రేడ్ తోడనే ఉట్కోవచ్చు బావుంటది
నా కుటి కుట్టడే రా అని తెడ్ తడ్కి అవన్నీ కూడత లేరు
ఎట్లే ఉండు మళ్ళీ చేస్తా
ఓకే